లో
ఇది గదరా
వచ్చిందే సిగ్నల్
సిగ్నల్ వచ్చిందా
ఉమ్ చెప్పు
రీసెంట్ గా ఏం సినిమా చూసినావే
ఉమ్ నేను రీసెంట్గా అంటే ఏం జూలేదు దాదాప్
ఏమూవీ చూళ్ళేదా ఇంతవరకి
లేదు నువ్వు చెప్తే చూస్తా
చెప్పిన కదా విష్ణు విన్యాసను విత్ లవ్ అనే ఒక సినిమా ఉంది మస్తుంటుది
ఎవరు హీరో
హీరో ఎవరో తెలవదు మనకు
అదే విష్ణు సంథింగ్ ఏదో అన్నవుకాదనే
విష్ణు విన్యాసంలో శ్రీ విష్ణువాడు
ఉమ్ విష్ణు వింనా వీ
ఏదే నా వరేస్ట్ మూవీ ఏంటిద నువ్వు చూసింది ఈ ఇయర్ లో
అంటే చాలనే ఉంది
ఆ
చాలనే ఉంది మంచిగ చూసా
ఒక్క మూవీ చెప్పు
అట్లా చెప్పకూడదు అనుకుంటా
గ పైస చెకుంటత్త
బెస్ట్ మూవీ సియాం
నీ దగ్గర పైసలు ఎక్కుంటే ఏం చేస్తావ్ అంటాన
ఏను అమంచి ఏ ఆక్సిజన్ జ
అర్ధమైత లేద్
ఒక రెస్క్యూ టీమ్ ఉండచున్
ఆ
టాక్స్కి ఆంగల్స్
ఉమ్
అట్లే ఏస్తా అట్లాని వర్టిస్తా
వాయిస్ ఏ సౌండ్ వస్తుంది హ్
అంటే ఇటు బయటికి డాన్స్ స్టెప్స్ కాడ కూసున్న అందుకే రీ సౌండ్ వత్తాంది
ఆహా
సింగం కావాలప్పుడు మీరిలో కాట్పోస అతుంది అది మీరు చూసినావ్ కదా ఎత్తేస్తే జారోస్తది వానస్తుంది
రేపు గాని భాగస్తాన
రెసుమె మర్క్స్ అట్లా అ అ
సిగ్నల్ పోతాంది
గట్టిగా మాట్లాడు
నువ్వు మాట్లాడాలి సిగ్నల్ పోతుంది నీదే
మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్న సిగ్నల్ కట్ అయి వస్తుంది నువ్వేం చేస్తావ్
ఎక్కడ సెట్టిల్ అవ్వాలి అనుకుంటూ మరి
అవన్నీ ఇప్పుడేం ఆలోచించలే కానీ
అవు వాయిస్ మొత్తం స్ట్రక్ అయితుంది నిది
మీ దగ్గర తీసుకుంటే మీ దగ్గరే కుంటే ఏం చేస్తావ్
నా దగ్గర తీసుకుంటే నేనా
ఆ వే శృతి ఏం చేద్దాం
ట్రిప్స్ కి వెళ్తే మొత్తం చిల్లు అయిత గోవా పోతా మంచిగా బీచ్ హిల్స్ ఎక్కుతా మంచిగా జమ్మూ కాశ్మీర్ పోత ఫస్ట్ అయితే కేరళ పోదా మంచిగా నీట్ గా
మరి
పోయి మొత్తం అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తా ఏమేమి ఉన్నాయో చూస్తా
ఆరే ఏంలేదే ఏం కాదు
మంచిగా రైైనీ సీజన్ లో వోతే కేరళకి మస్తుంటది తెల్సా
కానీ అది డేంజర్ కూడా
ఎందుకు డేంజర్ ఏమున్నది
ఇవా ఎక్కువ వాన పడుతది కాబట్టి అలా బీచ్ లకు వాటర్ ఫాల్స్ దగ్గరకి పోవడం మంచిది గాదు రెనీ సీజన్ల
ఏ మస్తు ఉంటది రేని సీజన్ ల నేచర్ ఇ మొత్తం గ్రీనరీ ఉంటది మొత్తం పో
ఆ గ్రీనరీ ఉంటది అక్కడే వాటర్ ఉంటాయి
ఇగో గిది చూసినావా ఎప్పుడైనా రోడ్డు మధ్యలా
చెప్పిన గా మంచిలా ఇట్లా ఇట్లా రోడ్డు ఉంటాయి పోతా ఉంటాయి చుట్టుపక్కల మొత్తం చెట్లే
మస్తు ఉంటది కాకపోతే
ప్లేస్ బాగుంటది అ అంటే ఇప్పటికి అదే లెవెల్ లో పోతావుంటాడా ఒకవేళ వర్షం అటు పో పోలేకుంటుంటేయా
ఏమో అది తెలవదా ఎట్లుంటదో పోతే తెలుస్తది అక్కడ ఉండేటోల్లకు తెలవాలి అది
ఎంతటిక్ పర్సన్ సైజు లేదు బ్లాక్ సారీ కాబట్టి ఆహా అప్పుడు
బెస్ట్ బిర్యానీ ఎక్కడ తిన్నారండి
అష్ట అక్కయితుంది
బెస్ట్ బిర్యానీ ఇక్కడ తిన్లేదు విన్నాహపోంట ఇక్కద బద క లేద
ఇది కూడా వేస్ట్ అయితది అనిపిత్తాంది నాకు ఈ కాల్ రిజెక్ట్ చేత్తారేమో అ మొత్తం వాయిస్ స్టాక్ బే బ్రేక్ అవ్వుకుంట వస్తుంది మీది
నా కతుంద
ఆ
మీ వాయిస్ నాకు మంచిగనే వినిపిస్తుంది
అయితే నీదే ప్రాబ్లం అయితే నీ దగ్గరనే
నా దగ్గర ఏమీ లేదు మంచిగనే ఉంది.
టీ బిటరా కఫీ బిటరా
అ మంచించిదు
మరి నువ్వేం ధాగుతావ్? పాలు తాగుతావా?
కాే
ఆ
కాఫీ బెటర్
సిబట ఇట్లా మాట్లాడు కదా
కాఫీ ప
అదే ఇట్లా మాట్లాడు కదా అంటానా
రేసా వతుంది మతాం చిక్కుపక్కల అంతా ఇంకొకటి ఏది ఇంకొ ఒక బర్డేది వాళ్ళ సిగ్నల్ పోతుంది చెప్పు పోనీజు
లవ్ మ్యారేజ్ా అరేంజ్ మ్యారేజ్ట
గాయాడి ఎందుకు
అగుతానేే లవ్ మరేజ్ పెటరా అరేంజ్ మరేజర్ పెటరా అడుతన
అది తప్ప వేర అడుగు
అంటే బెటర్ ఏదని అడుగుతానా
ఏది ఎ పలేరు కానీ మంచి రిలేషన్షిప్ ఉంటేదా ఆా
మా పెద్దడళ్లు ఇవ్వడం పెద్ద ఛాలెంజ్ అది
నువ్వు మార్నింగ్ పాసేనా నైట్ పాసేనా
నేను రెండు
అంటే ఏది పర్టికులర్గా ఇష్టం మార్నింగ్ ఇట్లా ఫష్ ఇష ఆ సన్ రైస్ ఇష్టమా లేదకపోతే ఈవనింగ్ టైమ్ లో ఆ సన్సెట్ ఇష్టమా
ఈవనింగ్ ట నైట్ టై ్రీన్ మద ఫ్రెంల్యిద మాసం
కానీ నైట్ టైమ్ లో వర్షం పడితే నాకు భయ అంటే నార్మల్ గా వర్షం పడుతుంది కాదు ఆవు ముందు పేడుగులు అవి పంటప్పుడు అప్పా ఎందు వార్తంద్ర ఇవాహన అనిపిస్త
అట్లా మంచింటి ఫ్రెండ్స్ ఇటి క్యాంపింగ్ అయిది ఇక్కడ పెట్టుకుంటా అంటే అసలు వేనే ఉంటంది
అల బనల్ ఎంజా చేయాల
ఆ వాన్లేదు మంచిగ ఫైర్ క్యాంప్ వెయ్యాలి
ఆ వేసుకొని గడ పాటలు పెట్టుకొని అడ వాన పడుతుంటే ఆ తడుస్ కరెక్టే కదా ఆహ ఏదైనా షెడ్ కింద వేసుకోవాలా
అదే షెడ్ కింద ఏసుకోవాల మంచిగా ఒక్క చిన్నపాటి ఈవెంట్ లెక్క చేసుకోవాలె
మంచిగాను ఒక సుట్టంతా వాన పడ్తా ఉంటది
నీకు ఇలానే ఉండడం ఇష్టమా లేకపోతే అందరితో కలిసి ఉండడం ఇష్టమా?
నాకు ఎలొన్
ఆ
దాగా ఫ ఎప్పుడో ఒకసారి
అదే నువ్ ఎవ్వరికైన కనపడకపోతే ఫస్ట్ ఏంచేత్తావె ఫస్ట్ ఇన్విజబల్ అయితే ఏం చెేత్తవ్
ఇన్ విస్బుల్ అయితే ఇంకా మంచిది అనుకుంట నేను ఏం చేసినా ఎవ్వరికి కనపడను కదా
ఒక వన్ డే నువ్వు సెలబ్రేట్ అయితే ఏం చెత్తావ్?
వన్ డే సెలబ్రిటీ అయితే చాలా మనీ అప్పటికప్పటికే మళ్ళ పైసలు అన్నీ తీసుకొని పోతా తీసుకపోయి అన్ని తింటా అయన్నీ దాచి పెట్టుకుంటా
ఆ
అయన్ని దాచిపెట్టుకోని ఫస్ట్ ఫస్ట్ నాకు అప్పులేమున్నాయి ఇంట్లో ఏమి అప్పులు ఉన్నాయి అన్నీ క్లియర్ ఇత్తా
ఆ
కావల్సిన పైసలన్నీ పక్కకు పెట్టేసి మిగతాయన్ని దాన ధర్మాలు చేసేస్త ఇక అట్లా కాదు అల ఇది ఇది బెస్ట్ కదా ఫస్ట్ మన పని మనం అంతా తీసుకున్నాక రాజకీయ్ వాళ్ళకి సహాయం చేస్తే వేస్ట్
బెటర్రే ఓకే బాయ్